హలో ఆ ఆ బాగుంనము మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నా మండి
ఏం చేస్తానండి వెళ్లిండ్రా పిల్లలు స్కూల్కి
ఖాళీగానే ఉన్నా అండి
మ్ టిఫిన్ అది చేసిండా అండి
ఆ చె
హుమ్ ఏం టిఫిన్ చేసిందండి
మ్ టిఫిను బిస్కెట్ తిన్నామండి టీ లో మీరు తిన్నారా అండి
హ ఇంకా అండి బ్రేక్ఫాస్ట్ ఏం చేసిందండి
సరే అండి
మేము ఇవాళ చపాతీ చేసినం అండి
ఉమ్
మీరండి ఆ తిన్నాం అండి చపాతీ అది తిన్నాం ఇయల ఫాస్టింగ్ కదా
ఉమ్
ఇంకా చెప్పండండి మీరేం చేస్
పిల్లలకి హెల్దీ ఫుడ్ పెడతారా అండి మీరు
ఆమ్ పెడతమండి ఎక్కడండి
హెల్ది ఫుడ్
హెల్తీ ఫుడ్ పిల్లలకి పాలు బ్రెడ్ పెడతామండి కానీ పిల్లలు అంతా ఇష్టంగా తినరు కాని ఇక పెడతామండి పాలు పె రుగు ఆ వెజిటేబుల్స్ అవ్వి కూడా పెడతామండి
ఉమ్
కా వెజిటేబల్స్ అంటే ఇగ మామూలుగా దో కెవి తింటారు పిల్లలు చపాతి బ్రెడ్ జాము ఎగ్గు ఎగ్ అయితే ఇష్టంగా తింటారండి బాయిల్డ్ ఎగ్ పిల్లలు
ఉమ్ హు నాన్ వెజ్ ఏం పెట్టారా అండి
నాన్ వెజ్ తింటారండి చికెన్ మటన్ ఫిష్
ఉమ్
ఉమ్ ఆ తిన్ తింటామండి ఎగ్ మండే మండేదప్పా మిగిలిన అన్ని రోజుల్లో పిల్లలకయితే పెడతామండి
ఉమ్ హు అవునా అండి
ఇంకా అండి మీరేం పెడతారండి హెల్దీ ఫుడ్ పిల్లలకి
మేం కూడా అండి రైస్ మ్ వెజిటేబుల్స్ చపాతి తినరండి మా పిల్లలు రైస్ వెజిటేబుల్స్ మిల్క్
ఉమ్
ఉమ్ ఆ
ఉమ్
ఫ్రూట్స్ గ్రేప్సు ఆపిల్స్ బననాస్ హ్మ్ ప్రోమోగానేట్ దండి పేడ్తామండి రోజు ఒక రకం హ్మ్ క్యారెట్ బీట్రూటు ఇది కూడా హెల్దీ ఫుడ్డే అండి
క్యారెట్ కూడా మంచిదండి క్యారెట్ ఇట్లా మామూలుగా తింటనంటే ఏమన్నా కర్రీ చేస్తారా
మామూలుగానే అండి కర్రీ తినరు పిల్లలు
బీట్రూట్ అండి మరి
బీట్రూట్ కూడా తినరూ తీసుకొస్తే నేనే తింటా పిలల్ తి
ఉహు
ఇంకా అండి ఇంకా ఇట్లా ఆకూరలు అలాంటివి తింటారా అండి పిల్లలు
తింటారండి ఆకుకూరలు తక్కువ తింటారండి బట్టరు అది ఎంటిది మంచిగా అది అదే కర్రీ చేస్తారు కదండి
ఆ
పనీర్ పనీర్ కర్రీ చేస్తారేమో
హా
పన్నీర్ బాగా రేట్ ఉంటది కదా అండి
అవును పన్నీర్ బాగా రేటు ఉంటదండి కానీ హెల్త్ కి మంచిదండి చెయ్యలేదండి పన్నీర్ కర్రీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెస్ టరూ పాలు పోసి చేస్ చేసింది ఒకసారి బాగుండే అండి పన్నీరు
అవునా అసలు పన్నీర్ ఎట్లా రెడీ చేస్తార్ ఏమన్నా తెలుసా అండి
తెల్వదండి పాలని విరిగి విరగోడతారు అనుకుంటా అండి పాలు మరగబెట్టి తగిలిన పాలని చేస్తారని అంటారండి ఇంతడీ చేస్తారని అంటారు హ్మ్ మీరు తిన్నార అండి పన్నీరు ఎప్పుడన్నా
ఆ తిన్నా అండి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తిన్నాగాని బాగుం టాదండి పన్నీర్ కర్రీ హెల్త్ కూడా మంచిది హ్మ్ కనీ ఎప్పుడు చెయలేదండి ప్రిపేర్ చేసేటప్పుడు కూడా చూడలేదు ఇంట్లో కూడా పాలున్న వాళ్ళు చాలా మంది ప్రిపేర్ చేసుకుంటారు ఇ
అహా
కానీ విన్నా గాని చూడలేదు చెయలేదు ఎప్పుడు కూడా ఉ మీకేమన్నా ఐడియా ఉందాండి మరి
ఐడియా ఏం లే డి వాటి పైన అంత గాని
హ్మ్
ఇంకా నాన్ వెజ్ అంటే పిల్లలు చికెన్ ఎక్కువ ఇష్టపడతారు
అ
తరండి చికెన్ మటన్ ఫిషూ
హ్మ్
టారండి చపాతి ఫ్రూట్స్ కూడా అది టారండి ఆపిల్స్ బనానా ఇంకా ఆరెంజెస్
పిల్లలు జంక్ ఫుడ్స్ ఎక్కువగా ఇష్టపడతారు కదండి కానీ అవ్వీ పెట్టద్దు
మా పిల్లలు కూడా జంక్ ఫుడ్డూనేమో ఫాస్ట్గా తినే టారు ఈ ఫుడ్ అంటే ఇక తినిపిస్తే తింటారండి జంక్ ఫుడ్ అయితే ఇ అడగ గక ముందే తిం తినడానికి వస్తారు ముందుకి
సౌన్ పెట్టద్దండి
పెట్టద్దంటే విననే వినరండి వాళ్ళ అసలే ఖచ్చితంగా కావాలంటరు తింటరు కంపల్సరీ ఇగ చపాతి ఇలాంటివి కూడా తిన్ తింటారు గానీ అవి వినిపిస్తే తింటారు జంక్ ఫుడ్ అయితే తే మంచిగ తింటరు కానీ బయటది కదా అండి ఆయిల్ మంచిగుండది హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి స్టమక్ పెయిన్ అంటరు పిల్లలు ఆల్రెడీ ఇవాళ స్టమక్ పెయిన్ కూడా లేసింది ఇద్దరికీ ఊ జంక్ ఫుడ్ వల్లనే స్టమక్ పెయిన్ కూడా లేసింది
అవున అండి పెట్ ట్టదు ఊ ఈ సమ్మర్ లో ఐస్ క్రీమ్స్ ఎక్కువ తీసు కుంటరు కదండి చల్ల చల్లగా
ఊ ఇంకా అండి
ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటరు పిల్లలు ఇప్పుడు సమ్మర్ లో
ఊ ఎక్కువ బయటియే కావాలంటారండి బయట ఫుడ్ బయట ఫుడ్ ఇంక ఇవ్వాల మ బాబా ఐ ఎగరడం దునకడం వల్ల ఏమో చేసుకున్నాడు కాలికి కాాలంతా వంకర్గా బెట్ ట్టేసి నడుస్తాండి ఇంకా మరి ఏం ప్రయోగాలు చేసింటో కాలుపైన డెలవది ఆవ్ ఆని ఆడిండు నిన్న క్రికెట్ బాగా ఆడిండు స్కూల్కి వెళ్ళలేదు
ఊ
ఇగా ఆడుకుంటూ ఉండి కాలుకు మొత్తం ఏమో చేసుకున్నాడండి
ఊహు అవున అండీ ఇప్పటికే సమ్మర్ వస్తంది కద అండి ఎకువ ఐస్ క్రీమ్స్
ఐస్ క్రీమ్ ఇగ సమ్మర్ కదండి ఒక్క ఐస్ క్రీమ్ ను కూడా పోనియారు ఇంటి ముందు నుండి వెళ్తే ఇగ దివేస్ దివ్య శ్రీ వా ఒక ఐస్ క్రీమ్ ను కూడా పోనీయ్యరు ఇగ వచ్చె ఐస్ క్రీమ్ ని పొయ్యే ఐస్ క్రీమ్ ని పోనియరు కొనేదాక ఏడుస్తది మా పాప అయితే
ఊ ఐస్ క్రీమ్ కూడా బయట కొనం కుండా ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు కదండి రెడీ చేసి పెట్టండి ఫ్రిడ్జ్ ఉందా అండి నీకు
లేదండి రెడీ చెయ్యం ఇంట్ల ఐస్ క్రీమ్లు అవి ఇవి
అవున
ఇగ కొనుక్కుడమి ఇంటి ముందుకు వచ్చినప్పుడు కొనుక్కుంటారు జలుబు కూడా లేస్తది తే గాని చెప్తే వినరు
ఆవునా కేక్ రెడీ చేస్తారు ఐస్ క్రీమ్ రెడీ చేస్తారు కేకులు రెడీ చేస్తారు తరు ఏమన్న వచ్చా అండి మీకు ఐస్ క్రీమ్ అయినా కేక్ అయినా ప్రిపేర్ చేయడం వచ్చా అండీ
చెయనండి ఇంట్లో అన్ని కొనడమే ఏది ఇప్పటి వరకు ప్రయోగాలు చెయలె ఏటి పైనా కూడా ప్రయోగాలు చేయలేదు ఇప్పటి వరకు రెడీ చేయనికి
ఊ ఊహు
ఊ చెప్పడండి ఇంకా మీరేమన్నా రెడీ చేసి పెడతారా అండి పిల్లలకు అట్లా
నేనేం రెడీ చెయనండి నేను కూడా
ఏం చేసింది అండి ఇవాళ లంచ్ లోకి పిల్లలకి మరి
జో ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకైతే మంచిగా సెట్ అయితాదండి చక్కగా రెడీ చేసి ఫ్రిజ్లో పేడితే వాళ్ళు కావాలనుకున్నప్పుడు తీసి హెచ్ మంచిగా
ఇంకా అనంత టైం ఎక్కడ ఉంటాడండి ఇంట్లో రెడీ చేసే అంత